ఆ హలో ఏం చేస్తున్నావ్
ఏం చేసాను ఇప్పుడే కాలేజ్ అయిపోయింది మాకి
అవునా
ఊ బయటికి వెళ్దాము అనుకుంటా ఉన్నాము
అవునా నేను ఇప్పుడే మా స్కూల్ ఫ్రెండ్స్ తో మాట ట్లాడుతాంటి ఫోన్
ఆహా
హ ఎంతైనా స్కూల్ డేస్ బాగుంటుంది కదా
ఏం చాలా రోజుల తర్వాత చేసినారా మీ వాళ్ళు
అవును అది ఎప్పుడు స్కూల్ డేస్ అయిపోయి చనా రోజ అయిింది కదా ఇంకందుకు అందరూ కాన్ఫరెన్స్ కాల్ పెట్టింటే ఒక మూడు గంటల సేపు మాట్లాడునాం
ఓహో అంత సేపు మాట్లాన్నారా మంచి ఫుల్ బాండింగ్ ఇకా మీరు ఇంకా స్కూ లో నుంచి
అంత ఏం లేదు అందరూ పర్వాల అందరుూ ఫ్రెండ్స్
హ్మ్మ్
ఉ మీ స్కూల్ డేస్ ఎలా ఉండేటివి
మా మేము స్కూ లో బాగున్నాము అంతా ఎంజాయ్ చేస్తా ఉనింటిమి తిరుగుతా ఉన్నింటిమి తిట్టించుకుంట ఉన్నింటిమి హ బాగా ఉన్నింది మాకు కూడా కాకపోతే మాకి స్కూల్లో చ్చందంటే ఒకటి అసలు మాకు ఫేర్వెల్ పార్టీనే చేయలేదు సరస్వతి పూజ అట్లాంటివన్నీ చేసినారామ్ మా సీనియర్స్ కి మా కష్టాలు అవి చేయనే లేదు ఒక గ్రూప్ ఫోటో కూడా లేదు మా బ్యాచ్్ కి
ఉ మాది కూడా అట్లే అన్నమాట
ఆ కరోనా రావా మల్ల అన్ని పోయా అసలు ఏం లేకుండా పోయా
అవును అసలు టెన్త్ ఎగ్జామ్స్ లేవు
హ
ఇప్పుడు ఉన్నారు స్కూల్లో వాళ్ళు అసలు ఇప్పుడైతే ఇప్పుడు మొన్న ఒకసారి పోయిన నేను మా స్కూల్ పోయిన మా ఊరికి పోయినప్పుడు మా స్కూల్ దగ్గర పోయింటే మొత్తం అంతా మార్ పోయింది అసలు స్కూల్ మారిపోయింది టీచర్స్ మారిపోయినారు అసలు చూడ్డానికే ఏమీ కూడా బాలేదు
అవునా అంటే ఎప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఉన్నప్పుడే బావుంటుంది
ఆ అయినా ఇప్పుడు మళ్ళీ స్కూల్కి పోయి చదువుకోమన్నాకు పోయి చదువుకుంటాను నేను ఇది దీని ఇప్పుడుండే కాలేజీ ఇదంతా అసలు నచ్చడే నచ్చట్లేదు
అవునా
హ్మ్
ప్చ్ మ్మ్ అయితే మీరు మంచిగా స్కూల్లో బాగా అల్లరి చేసే వాళ్ళేమో కదా
హ్మ్ చేస్తావున్నింటిమి అల్లరి ఎక్కువ ఫస్ట్ మేమే చేస్తాంటిమి చదివేది కూడా ఫస్ట్ మేమే చదువుతాంటిమి
అవునా అట్లే ఉండల్లలే పిల్లొలు హ్మ్
ఫస్ట్ ఏదైనా గొడవ ఉంది లేకపోతే ఏదైనా ఒక కంప్లైంట్ పోయింది ఆ ప్రిన్సిపాల్ దగ్గర వరకు అంటే ప్చ్. అ ఏం మా క్లాస్ నుంచి ఫస్ట్ మా బ్యాచే చూస్తారు అనమాట లేదు మా మార్స్ మాక్ క్లాస్ నుండి ఏదైనా ఫస్ట్ సెకండ్ లేకపోతే ఏదైనా విన్ అయినారు అంటే కూడా మా బ్యాచ్ కల్సొస్తుందనేది అన్మాట
అవునా
అట్లా ఎంత ఫేమస్ చేసేసింటిం మా బ్యాచ్ ని మొత్తం స్కూల్ మొత్తం
ఓ
మ్మ్
అయితే మీరంతా చానా ఫేమస్ ఏమ్మో కదా
అహ్ ఇంకా అక్కడ అదేమి స్కూల్ మాకు ఈ మధ్యలో మేము ప్చ్ ఆ అంటే ఇంకా కొంచం అట్లా సగంలో ఉన్నప్పుడు మాకు టీచర్స్ అంతా మారిపోయినారు అనమాట. అప్పుడు కొత్ త్త ప్రిన్సిపల్ వచ్చినోడు మాక్ యాప్ప ఫుల్ స్ట్రిక్ట్ టైం అంటే టైమ్ లో ఉండాల. హమ్ లేదు అట్లా టైం కి రాలేదు అంటే మళ్ళీ దానికి గో పేరెంట్స్ కి పిలిపిస్తారు లేదంటే కొడతాండే అసలు ఎట్ల అంటే పెట్టేేశాడు ఆయన హుమ్ అట్ల ఉండ్రీ
ఎంతైనా కూడా స్కూల్ డేస్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉన్ టరు
హుమ్ ఉ ఉ
నేను మొన్న ఇంగ స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు కొందమంది కలిసింటే. సినిమాక్ పోయామన్మాట
ఆహా
సినిమా అయితే చ్ చానా బాంది
ఉ ఏం సినిమాక్ పోయినారు
అదే చిరంజీవిది మనశంకర వ వరప్రసాద్
ఆ సంక్రాంతి అప్పుడు కలుస్ న్నార మీరైతే అందరూ
ఆ స్ సంక్రాంతి అప్పుడు కలిస్ సము అదే మావిక్పోయింటే బాగా కమెడిగా
ఊ అవును నీక్ ఇది తెల్సా కాంచ్ చన మూవీ రీ రిలీజ్ అంటా
కాంచ్ చనా మూవినా ఓ రీ రిలీజా
ప్పే అనుకుంటా రేపు మనాడు అట్లా ఏమో
అవునా అయితే పోవాల్ల
పోతావా మరి
ఆ పోత కంచనా
ఆ అంటే అక్కడ థియేటర్లోగన అన్ త హరర్ ఎఫెక్ట్స్ అడ్ సౌండ్స్ అన్ని భయం కదా
ఆ అంటే ఇంగెట్లా చూశాం కదా
ఉ
ఇంగా ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేయడానికన్నా పోవాలా
ఊ అసలు ఆ మూవీ ఇప్పుడు ఇంత ఫుల్ హైప్ అయిపోతుందేమో. రీ రిలీజ్ అయితే ఇంకా
ఆ అందరు ఇంకా ఆ కాంచనాలో లాగా స్ చీర కట్టుకొనో స్
ఆ రే క్రియేట్ చేస్సరందరూ కాంచనా లింకా ఆ ఇంకా మా కాలేజ్ ఈవెంట్లో కూడా ఇంక్లూడ్ జేస్నారు అంటే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ థీమ్ కింద కాంచన థీమ్ అని
అవునా
ఉ
అసలు ఏ పెర్ఫార్మెన్స్ కైనా కూడా కాంచనా డ్యాన్స్ లేకుకుంటే అది కంప్లీట్ కాదేమో. ఉహ్మ్
అయినా మంచిగా ఆ సినిమా సీక్వెల్స్ అన్ని వర్ వర్కౌట్ అయినాయి అంటే ఆ దానికే ఇంకా ఇప్పుడు ఫోర్ వచ్చినా కూడా హిట్ కొడుతుంది అది.
అవున్ర అసలు అన్నిీ బాగుంటాయి కదా కాంచన మూవీల్ లు కానీ ఈ ఫస్ట్ అయితే ఆహ్ ఈ ఫస్ట్ అయితే భలే ఉంటుంద్. అస్సల్ అసలు భయంకరంగా
ఆ ఆ సౌండ్ అట్లా డోర్ మెల్లిగా తీసే సౌండ్ లు
ఆహ్
వాళ్ళు ప్లే గ్రౌండ్ పోయి. అక్కడ క్రికెట్ ఆ వికెట్స్ కొట్టడము అక్కడ సౌండ్ ఎఫెక్ట్లు.
అవును భలే ఉంటుంది. అస్సలు అది
ఇంకా సాంగ్ అయితే ఇంకా హైప్ అసలు
ఆ ఆ సాంగ్ అస్సలు భలే ఉంటుంది.
ఆహ్
దాంతో మంచిగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనేవి అట్లా ఏ భేదం. లేకుండా అందరుూ ఈక్వల్ అని చూపిస్తారు కదా.
ఆ అది థీమ్ అసలు అది ఒక ఒక మెసేజ్ కూడా ఉంది. ఆ సినిమాలో అది హైలైటు ఇంకా. ఇంకా అదేమి ఆ ఒక దెయ్యము, దేవుడి గుడిలో పో పోయేది. కూడా చూపిస్తునారా అక్కడ అయితే.
అవును ఎందుకంటే మంచ్ మంచిగా ఉండే వాళ్ళకి ఎప్పుడుూ గుళ్ళోకి ప్రవేశం ఉంట్ టుందనట్లా బాగా చూపించారు.
ఇట్లా మంచి మంచి ఇంకా మెసేజ్లు అన్ని కూడా బాగుంది. సినిమా అయితే తే ఆమె ఒక ఆ ట్రాన్స్ జెండర్ అయ్యంది. అన్నిీ సొసైటీలో వాళ్ళు చెప్పేయటం అన్నిీ ఎదుర్కొంటా కూడా ఆహ్ ఇంకొక ట్రాన్స్ జెండర్ ని డాక్టర్ చేస్తుంది. వాళ్ళకి ఆహ్ ఒక ముస్లిం ఆయన ఇస్ వాళ్ళకి అంత షెల్టర్ ఇచ్చేది. సపోర్ట్ చేసేది.
చాల బాగుంటుంది కదా అస్సలు
ఇంకా లాస్ట్ లో హీరో మంచిగా కాంచనాకు జరిగంది అన్యాయం అని చెప్పి. ఆ తడు తీసేసేది అల్టిమేట్ సీన్ అది.
అసలు కదా. దాంతో ఇంకా ఇంకందుకు అనుకొంటుంది కాంచనా వీడికి ఎప్పుడు ప్రమాదం వచ్చినా నేను ఉండలా అని
ఆ అవునవును నేను అక్కడికి అయిపోయింది టుందేమో అనుకుంటం మళ్ళీ ఆ ఆ హాస్పిటల్ ఓపెనింగ్ అప్పుడుగు మళ్ళీ కనిపిస్తుంది
అవును ఇంకా మంచిగా హాస్పిటల్ కట్టిస్తారు కదా లాస్ట్ కి బావుంటుంది అది
కాంచనా కల నెల నెరవేర్చేసారు మరి నువ్వేమన్న రీక్రియేట్ చేస్తావ ఇప్పుడు రీరిలీజ్ కి పోతే
అ ఆ లేదు లేదు అం అంతగా మేకప్ చేసుకొని పోతే మళ్ళీ మనం ఫేమస్ అయిపోతే ఎట్లా అనేసి హుమ్
రిలీజ్ కి పోయినావా మరి
రీ రిలీజ్ కంటూ ఏం పోలే గాని మామూలు కొత్త మూవీసే వెళ్తాంటిమి నువ్వు
ఎవర్ నేను కూడా ఇప్పటి వరకు రీరిలీజ్ కి పోలేదు
మే కాంచనాకన్నా పోవాల్ల ఆ
ఉమ్
ఎప్పుడైనా సెలవు రోజు అట్లా బోవాలి
హ్మ్ ప్చ్ కానీ మ్ ఇంట్లో వాళ్ళు పంపిరు ఆ రీరిలీజ్ కంటే ఎక్కువ అంత అబ్బాయిలు అల్లరి చేస్తారు అట్లా ఉంటాది అని.
ఆహ్ అందుకే మనం కూడా ఫ్రెండ్స్ తో అందరు పోతేగిన అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిస్తే బాంటుంది
బ్బాయిలు అమ్మాయిలు అందరూ పోతే అప్పుడు కొంచెం ప్చ్ బా చూడ చూస్త కొని ఎంజాయ్ చేసుకొని రావచ్చు
అవును ఊరికే అమ్మాయిలు ఒకటె పోతే అల్లరి చేస్తాంటారు
హ్మ్
హ్మ్
ఇంకా ఏ మూవీస్ చూసేస్తున్నావ్ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా థియేటర్ లో
థియేటర్ లో రీసెంట్గా అయితే గీనా ఆ దేవరా మూవీస్ చూసినాను
ఏది
దేవరా మూవి చూసా
ఓ దేవరా నా ఆహా
అది రీసెంట్ ఏం కాదు గాని చాలా రోజుల క్రితమే వచ్చింది కాకపోతే ఎన్టీఆర్ ఫాన్ కాబట్టి వెళ్ళాను అనమాట
ఓ నువ్వు ఎన్టీఆర్ ఫాన్ ఆ ఆహా
అవును ఉహూ
క్ష అయితే అన్ని సినిమాలు మిస్ కాకుండ పోతావ థియేటర్ కి
ఆ ఇండియాది మాత్రం వెళ్తాను
ఉమ్ ఐథింక్ నెక్స్ట్ ప్రశాంత్ అనీల్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి తీసే సినిమాకి పోతావ్
ఆ ఖచ్చితంగా పోవల్ల
ఉమ్ దేవరాజ్ టు ఎప్పుడోస్తుంది అనుకుంటున్నావ్ మరి
దేవర టు వచ్చేసి ఈ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అయిపోయి నుంచి ఏమైనా తీస్తారేమో అనిపిస్తాంది కొరటాల శివ
ఆ ఓకే ఓకే
ఉమ్ ఇంకా ఇది ఎన్ని రోజులు ఉంటుందో అసలు అసల్ ఆ ఆ సరే బాయ్
గ